హాయ్
హాయ్ అండి ఎలా ఉన్నారు హలో
హలో చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఏం చూస్తున్నారండి టిఫిన్ అయిందా
టిఫిన్ అయింది ఇప్పుడు లంచ్ కు ప్రిపేర్ చేస్తానండి కర్రీ చేస్తున్నాను బీరకాయ కర్రీ
అవునా
మీరు మార్కెట్కి వెళ్తారాండి ఈ మధ్యలో ఎప్పుడైన వెళ్తారా లేకుంటే వెళ్ళారా
వెళ్తానండి వెళ్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు మాకు రంజాన్ పండుగలు కాబట్టి ఫెస్ వల్ ఉంది కాబట్టి మాకు షాపింగ్ చేసేది ఉంటది యాక్చువలీ షాపింగ్ రన్నింగ్ అవుతుంది కానీ ఇంకా చాలా వెరైటీస్ లా ఉంటాయి జ్యువెలరీస్ డ్రెస్సెస్ లేహంగా వేరలా చాలా వెరైటీస్ ఉంటాయి బట్టి జరుగు తీసుకోవడానికి చాలా స్టార్ లో వెళ్లాల్సి ఉంటాది మీర ఎప్పుడైనా వెళ్ళారండి
మేము కూడా వెళ్తామండి ఇప్పుడు మాకు ఉగాది పండగ ఉంది కదా బట్టలు కొత్త బట్టలు వేసుకుంటాము కాబట్టి మేము కూడా వెళ్ళి చీరలు అని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటాము గాజులు అని అన్ని తీర్ల మేము కూడా కొ టి పండుగలకు కాకపోతే ఇది చిన్న పడుగ మాకు బతుకమ్మ పండుగ గురించి బాగా పెద్దది కాబట్టి వాటికి సంబంధించి త్తం చాలా పర్చేస్ చేస్తాం మార్కెట్ వెళ్ళి ఫ్యామిలీ కి ఇ సంబంధించినయి ఎంతమంది ఉంటారు అంత మందికి బట్టలు డ్రెస్లు అన్ని పిల్లలకైనా పెద్దలకైనా తీసుకుంటామండి చి చిన్నది పండుగ అంటం గాని ఇది కూడా తెలుగు సంవత్సరం పండుగనే మాకు
అవునా ఏమైనా చాలా విశేషాలు ఏముంటాయండి దీనిలా అంటే ఎక్కువ దీని గురించి ఇది కొనాలి అని ఏమైనా ఉంటాయా
ఆ కొనుక్కుంటామండి మేము గాజులు అని మళ్ళీ టిక్లీలు అని బ్యాంగిల్స్ అని పిల్లలకు డ్రెస్ లేని వాచెస్ బ్రేస్లె స్లైట్లు మళ్ళీ చైన్లు షూస్ బాయ్స్లకు షూస్ లు కొంట అ అబ్బాయి మళ్ళీ చెప్పులు చెప్పలు కూడా కొంటాను ఒక్కొక్కరికి పండుగ వచ్చ ఉంటే మళ్ళా సమ్మర్ కూడా ఇంకెక్కువనే కొనుకుంటారు సమ్మర్ షాట్లని మార్కెట్ వెళ్ళి బా అన్ని రకాల సమ్మర్ షాట్లు టీ షర్ట్లు పిల్లలకు అన్ని రకాల
ఉగాదికు స్పెషల్ గా అంటే ఏముంటదండి
ఉగాదికి స్పెషల్ గా అంటే మేము పొద్దున ఊడ్చి చల్లి అన్నీ రక గవలలు అలంకరించుకొని మామిడాకులు దర్వాజలాకు కట్టుకుంటామండి కొత్త బట్టలు వేసుకొని స్నానాలు కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి అంటే కొంచెం ఫేమస్ అనండి మాకు ఉగాదికి పచ్చడి చేసుకుంటామండి ఆరు రుచులతో కూడిన పచ్చడ అంటే దేవునికి ఆరగిస్తాము మాకు మళ్ళా ఇది శనగపప్పు ఉడకబెట్టి కుక్కర్ లో ఉడకబెట్టి బెల్లం కలిపి మిక్సీ పట్టి గోదుమ పిండి లేదా మైదాపిండి కలిపి బూరెలు చేసుకుంటామండి స్వీట్ పూర్ణం బూరెలు అంటారు పూర్ణాలు లేదా భక్షాలు ఇట్లా అంటం మా దానిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కూడా కూడా మాట్లాడుకుంటారు వీటి గురించి ఉగాది పచ్చడి అంటే మెయిన్ గా కొత్త కుండలో చేసుకోవాలి లేదా కుండ లేదంటే కుమ్మరళ దగ్గర నుంచి కుండన్న తీసుకొచ్చ తెచ్చుకుంటాం లేదంటే మార్కెట్ కెళ్ళి షాపింగ్ చేసుకుంటాం కదా అక్కడ బోలా షాప్ గిన్నెలు కూడా దొరుకుతాయండి గంజు లాంటి కొత్త గిన్నె తీసుకొచ్చు ఆ అది మొత్తం శుభ్రం పరుచుకొని అందులో చింతపండు రసం పిండి పోసి అందులో కొంచెం బెల్లము కొంచెం వే వేప పువ్వు కొం కొద్దిగా అది మామిడి పక్క కట్ చేేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి అందులో వేసి బెళ్ళమున్న మళ్ళీ కొంచెం కొంచెం ఆరు రకాల రుచులతో కూడిన పచ్చడి చేస్తామండి అదీ కుండకు కొత్త కుండ చల్ల దనానికి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఉగాది వచ్చిందంటే ఋతువులన్నీ మారుతాయండి తెలుగు సాంప్రదాయం ప్రకారము ఓ ఇది తెలుగు సంవత్సర కాబట్టి ఋతువులు మారతాయి వాతావరణంలో కూడా చేస్తాయి ఇది ఇప్పుడు ఎండాకాలం ఇంకా రెంనెళ్లు పోతే వర్షాకాలం మనం పంటలకు విత్తన అవి ఇవి అన్ని రకరకాలుగా పంటలు పండిస్తాము కదా పంటలతో ట్టే మన బతుకు దెరువాయ ఏదైనా పంటలు మార్పిడి అంటే ఇవి పంచభూతాలు అనేటి రోజు రోజుకు మారుతా ఉంటాయండీ వాతావరణంలో చేంజ్లు వస్తా ఉంటాయి కాబట్టి ఇలా మేము అన్నీ కొబ్బరికాయలు కొట్టి దేవుళ్ల దగ్గర పూర్ణపు బూరెలు పెట్టి పెట్టి పచ్చడ పోసి ఆరగించిన తర్వాత మేము ఫ్యామిలీ అందరం కలుసు అంతా కలిసి ఒక కాడ ఉండి తింటాము బూ బూరేలను ఆ పచ్చడి కూడా తాగుతామండి
అవునా ఆ పచ్చడి లో ఏముంటుంది అండి
పచ్చ పచ్చడ
పచ్చడిలో అంటే స్పెషల్ ఏమి ఇస్తారు దానిలో
దానిలో ఇప్పుడు అదే చింతపండు రసమును మళ్ళీ ఏ వేప పువ్వు వేప పూతా చేదుకు స్వీట్ టు బెల్లం తీపిదానానికి ఇట్లా వేసుకొని ఆరు రుచులతో కూడిన పచ్చడి చేసు కుంటామ మేము కుండల దేవుళ్ళలకు దీపాలు పెట్టి పువ్వులు అలంకరించి అగరవత్తులు మళ్ళీ దీపాలు ఆ డూప్ స్టిక్స్ లాంటివి పెట్టి పువ్వులు బొట్లు అన్ని పెట్టి మే మామిడి ఆకుల తోరు కట్టి దేవునికి దండ పెడతారు ఎందుకంటే ఇలాంటి పండగలు మరి ఎన్నో జరుపుకోవాలని కొత్త సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఉగాది కళ్లా చూడాలని మేము భావిస్తాము మళ్ళా కాళ్ళు చేతులు మంచిగా ఉండాలి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉం డాలి ఎప్పటి జేసుకోవాలి ఇలాంటి పండుగ మళ్ళ చూడాలి అని కోరుకుం టామండి మీరు ఎలా అలా కాకుండా తెస్తారు రంజాన్ కు మార్కెట్ షాపింగ్ కెళ్ళి
రంజాన్ రంజాన్ అంటే మాకు చాలా పెద్ద ఫెస్టివల్ అండి ఇట్లా మేము థర్టీ డేస్ వరకు ఫాస్టింగ్స్ చేస్తాము ప్రేయర్స్ చేస్తాము చదవడం అండి బాగా ఉంటాయండి దీనిలోల డే మొత్తం ఫాస్టింగ్ ఉండి అందరితో క లసి ఇఫ్తారీ చేస్తాము ఇఫ్తారీలో కూడా మాకు చాలా వెరైటీస్ చేస్తారు స్పెషల్ అంటే హైఫూట్స్ మెయిన్ అంటే ఖజూర్ అం ఉంటుందండి దాన్ మేము ఫాస్టింగ్ని బేక్ చేస్తాము. దాంతో పాటు షాపింగ్ లో గూడా చాలా వెరైటీస్ ఉంటాయి. చెప్పులు గాజులు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ కాటికా స్లాస్ ఇలా చాలా ఉంటాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి చేస్తామండి. ఇంకా
షాపింగ్లా అంటే చిన్న పిల్లలకు డ్రెస్సెస్ షూస్ బెల్స్ వాచేస్ ఆ పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరు కలిసి మెలిసి ఇదీ సెలబ్రేట్ చేసుకుంటాము లాస్ట్ ఫైనల్ రోజు అంటే ఈ ఫెస్టివల్ అవన్నీ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక జా ఒక ఇంటికి ఒకరు వెళ్ళి అందరితో కలిసి స్వీట్స్ షీర్ కుర్మా చేస్తామండి దానిలో స్పెషల్ అంటే ఈద్ రోజు కో టాన్ అందరు మా దగ్గరికి వస్తారు. అందరు కలుస్తారు. మేమ్ అందరి దగ్గరికి వెళ్తారు. ఇలా సెలబ్రేట్ చేస్తామండి. దీంతో మాకు చాలా హ్యాపీగా, కనిపిస్తుందండి.
ఆ ఇంకా మీకు నచ్చిన ఫెసివల్ ఏంటిదండి
అలానే చేస్తారా మరి ఇంకా ఫుడ్ అన్నం ఎవరికన్నా తినిపిస్తారా మీ పండుగ రోజు ఎవరికైనా మీరే దింటారా ఎవరికైనా నలుగురికి చేయిగడిగిస్తారు మా అని
ఆ అంతే కొ తినిపిస్తామండి కొందరు రోజా ఉంటారు గదా వాళ్ళని ఇంటికి పిలిపించి మన చేతి తో మనమే వంటలు చేసి, మరి రోజా ఉన్న వాళ్ళకి అలా ఇంటికి పిలిచి మరి తినిపిస్తామండి. దాని సవాబు అనేది ఉంటది అలాగే ఇగ పేదవాళ్ళకు కూడా ఎవరైనా తినలేని పరిస్థితులో ఉన్న వాళ్ళకి కూడా ఈ నెలలో చాలా గౌ గౌరవంగా పిలిసి అందరికి తినిపిస్తామండి
సంవత్సరం అంతా జేసినాక ఇది పుణ్య నెల అని అంటార అండి మీ దానిలో పుణ్య కార్యక్రమం ఏదో అంటారు గదా తె హిందీలో
అవునండి సవాబు అంటాం దాన్ని దీని ఈ నెలలో చాలా ఆ చాలా పుణ్య సవాబ్ చేస్తాము అండి
బాగా పవిత్రమైన నెల అన్న
అవునండి అంటే ఇది ఈ ఈ నెలలో చాలా మంది సే చాలా మంది చాలా రకాలుగా సవాబ్ సదఫా అనేది సధఫా అంటే మన ప్రాణాల్ మీద ఏమైనా చెడు వచ్చేది ఉన్ టె దానికి ఆపడానికి ఏమైనా కష్టాలు ఉన్నా ఏమైనా ఉన్నా దాని గురించి ఇంకా దా ఏమైనా ఇస్తామండి ఆ
మీరూ మరి రంజాన్ నెలలో రోజా కూడా ఉంటారా అండి
అవునండి ఫాస్టింగ్స్ ఆ పొద్దున ఫై ఐదిటి వరకు ఏమైనా తినేస్తామన్ డి అర్లీ మార్నింగ్ దాని తర్వాత ప్రేయర్ టైమ్స్ ఉంటయి, ఫై టైమ్స్ ప్రే. చేయెలం చాలా ఇ ఇ ఇంపార్టెడ్ అండి ఆ తర్వాత ఖురాన్ చదవడం ఉంటది ఏమైనా దేవుడు గురించి చదవడం అలా ఉ అండి దాన్ తర్వాతా డే మొత్తం ఏమి తినకుండా తాగకుండా అ లాగే ఉంటాం ఏ మళ సాయంత్రం సిక్స్ థర్టీ అలా టైమ్ సిక్స్ ఉంటదండి ఈ ఆరు గంటల తర్వాత ఎన్ని ఇన్ని నిమిషాలకు ఇన్ని సెకండ్స్ లల ఉంటుందండి దాన్ని బట్టి ఇఫ్తియార్ చేస్తా
ఆ సాయంత్రమూ ఒక్క పొద్దు ఇడిసిన తర్వాత కొస్సేపు అయిన దంక లంచ్ చేస్తార అండి
మళ్ళా మళ్ళా ప్రేయర్ టైమ్ ఉంటదండి ప్రేయర్ చేసిన తర్వాత ఏమ ఇనా ఆ తినాల్సి ఉంటే తినేస్తం డిన్నర్ ఏమైనా చేసేదుంటే చేస్తం దాన్ తర్వాత ఎయిట్ వరకు మళ్ళా ప్రే టైమ్ ఉ టదండి దానికి మాకూ వన్ ఒక్క గన్ గంట గంటల్నర వరకు దానికి టైం పడుతదండి అది చా లా స్పెషల్ ఉంటందన్నట ఈ నెలలో మాత్రమే
అలా జరుపుకుంటార్ అలా చేస్తారు గదా చాలా థ్యాంక్ అండి ఇంతసేపు మాట్లాడి ధన్యవాదాలు.